హలో
మ్
నమస్కారం అండి
ఆ నమస్కారం అండి. బాగున్నారా?
ఆ బాగునే ఉన్నామండి. మీరు బాగున్నారా?
ఆ బానే ఉన్నామండి. వినిపిస్తుందాండి సరిగా
ఆ వినిపిస్తుందండి. మీకు
ఆ నాకు కూడా వినిపిస్తుందండి. ఏం చేస్తున్నారు? లేదండి ఇప్పుడే వండుతున్నా.
అవునా ఎటు వెళ్ళారు ఈ రోజు?
నేను నిన్న వెళ్ళానండి మా బాబుని తీసుకొద్దామని మా అత్తమ్మ వాళ్ళ దగ్గరికి. మా బాబుకు ఆ నిన్న ఉదయము ఏ ఏ ఆరున్నరకు లేచి రెడీ అయ్యి ఏడున్నర కి ట్రైన్ ఉంటే వెళ్ళాను. ఆ ట్రైను ఏడున్నరకి ఎక్కుతాం. పదిన్నరకు దించింది.
అవునా
తొమ్మిదిన్నరకు దింపింది. తొమ్మిదిన్నరకు సారీ
అవునా మంచిగా ఉన్నాడా బాబు మరి.
ఆ బాగానే ఉన్నాడండి తగ్గింది. ఇక నిన్న అక్కడికి వెళ్ళి మా తమ్ముల దగ్గర ఉండి వాళ్ళతోటి మాట్లాడి డి ఇక వాన్ని తీసుకొని ఈ రోజు సాయంత్రం తీసుకొని వచ్చానండి. మధ్యాహ్నం బయలు దేరినాము సాయంత్రమైనది నేను వచ్చే సరికి
మ్ హూ బాగున్నారా మీ అత్తమ్మ వాళ్ళు.
ఆ బానే ఉన్నారండి మంచిగనే ఉన్నారు.
ఏం చేస్తున్నారు ఇంకా తినలే ఇంకా ఇప్పుడే వండుతున్నారా?
వండుతున్నానండి. మా అత్తమ్మ వాళ్ళ దగ్గర చికెన్ తెచ్చారు మా కోసం మా బాబు కోసం సపరేట్ గా ఫ్రై చేశాను. ఆయిన ప్రై ఉంటే నే తింటాడు. ఆ పంపిస్తారు కదాండి? పంపిస్తారు.
చిన్నపిల్లలుంటే అందరికి ఇష్టం కదా
ఆ వాళ్ళకి బాగుంటదని మా అత్తమ్మ ఏడుస్తోంది ఆయన తోలుతాంటే ఆయన ఉంచుకుందామ అంటే ఒక కాడా ఉంటలేడండి వాళ్ళ బిల్డింగ్ దాటి రెండు మూడు మూడు బిల్డింగ్లు దగ్గర పోతుండు ఇలా నాకే యాస వచ్చింది. వాడిని పట్టుకోలేనని ఈడే ఎట్లు ఉరుకుతుండు వాళ్ళ అందరూ ఈ మా అత్తమ్మకి ఇంక మోకాళ్లు నొప్పులు ఆమె ఆపలేక ఇక ఆపలేక మస్త్ ఘోరం అయింది ఆమెకు అందుకే ఇక ఏడుస్తాంది తీసుకొ ని వచ్చేసరికి మంచిగా ఉంటాడండి మా బాబు చూడ్డానికి, క్యూట్ గా ముద్దు ముద్దు గా ఉంటాడు కానీ ఓ మస్తు తీట హ్మ్ తీట తీట పనులు చేస్తాడు ఒక్క దగ్గర ఉండడు.
అసలుకే వర్షాకాలం ఇక పాములు, తేళ్ళు ఉంటాయి తిరుగుతా ఉంటాయి.
అవునండి అందుకే తీసుకొని వర్షం ఏం లేదండి. అంటే మా అత్తమ్మ వాళ్ళ దగ్గర పడ్డదండి. ఇక్కడ కూడా ఒక జల్లు వచ్చినట్టు వచ్చింది ఆ మా దగ్గర కూడా ఒక జల్లు వచ్చినట్టు వచ్చింది. వచ్చింది నేను ట్రైన్ లో ఉన్నప్పుడు.
ట్రైన్ లో పోతాంటే బానే
పడింది మస్తు అనిపించిందండి. కానీ ఏడా ఆగుతాడు ట్రైన్ లో కూడా ఆగడండి. కిందికి పోదామ అంటాడు అటు పోదామంటాడు ఇటు పోదామ అంటాడు. ఆ అమ్మో పిల్లలతోటి చాలా కష్టం.
స్టేషన్ కాడ ఇంకా అవి మమ్మత్తి ఇంకా ఘరంగా ఇబ్బంది. అది కొని ఇది కొని అని ఆ
ఆ అసలు మూడు డబ్బాలు నడిపించడు ట్రైన్ కోటు లేదు రా అయ స్టాప్ అదే అనుకున్నా నేనైతే ఇలాంటి అట్లా సతాయిస్తారండి పిల్లలు. అమ్మో వీడు ఎప్పుడు పెద్దయితాడు ఎప్పుడు బళ్లో వేయాలి అన్నట్టు ఉంది నాకైతే
పెద్దగైనాక పెద్దగైనాక ఏమనిపిస్తాది బాబు చిన్నగా ఉన్నప్పుడు మంచిగుండడని అనిపిస్తా అన్నారుది. పోయి హ్ హి
ఇంకాయన పెద్దగా అయితే ఇంక ఎక్కువ అల్లరి చేయరా?
అల్లరని కాదు కానీ ఇగ వాళ్ళ పని వాళ్ళకే ఉంటాది మనల్ని పట్టించుకుంటారా. ఆ ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ బిజీగానే ఉంటారు వాళ్ళు. ఆ ఇప్పుడు మనమైనా అంతే ఇప్పుడు స్కూల్కి పో మొత్తం స్కూల్ పోయి రాంగానే రాసుకునుడు టీవీ చూసుకునుడు
పని మరి
వాళ్ళ పని వాళ్ళకే సరిపోతాది అప్పుడు ఏమంటున్నారు మరి మీకు మీకేమి వండుకుంటున్నారు.
తు పోతాదండి అండి మధ్య మధ్యలో ఆడుకుంటాడు, ఆడుకుంటాడు. ఎందైంది మా ఆయనా
నిన్ను జూషి ఉరికి ఒచ్చిండా ఆన్నే ఉన్నాడా
మాయనా ఎవరండి అర్థం కావట్లేదు మీ మాట ఏమం
బాబు నిన్న మీరు అక్కడ వెళ్ళి
ఒచ్చిండు నా దగ్గరికి ఒచ్చిండు అత్తమ్మ గుటింది అని చెప్తాండు వాళ్లే
ఆహా
ఏమనది అట్ల అంటాండు చిరు చిరు చీట వాళ్ళ చికెన్ తెతే ఇరగా తిన్నాడు మళ్ళీ వాళ్ళకుచి చెప్తాడు
ఆ మీరు తిట్టాలని ఊ ఏమండిండు మరి మీరు వచ్చే వరకి
ఏమనడు మాత్తమని మాబత్త
ఊ ఏం వండుతాళ్లు ఇప్పుడు కూరేమండుతల్
అంది మరి
ఆ
అదే అండి నేను వచ్చేసరికి టమాటపచ్చడి చేసిండు అదే నమ్మి ఏమిండలేండి
అబ్ మా మేము పొద్దున్న పప్పు వండుకున్నాం గానీ మా మమ్మీ ఊరికి పోయి వచ్చింది ఇప్పుడే చికెన్ బిర్యానీ తీసుకొని వ చింది తిన్నాను
ఆదివారం అంటే చికెన్ తినాల్సింది ఇగ మన తెలంగాణల చికెన్ లేనిది ముద్ద పోదు ఆదివారం రోజు
ము ముక్కలేంది ముద్దపోదు అన్నట్టు ఆ మళ్ళ మా డాడీ వాళ్ ఇట్లా మటన్ కోస్తున్నారు ఇయాల ఇయాల మా డాడీ వాళ్లు గిట్ల మటన్ కోస్తున్నారు దేవుని కడ ఊమ్ అది కూడా వస్తది కొంచమయితే అహ లేేదు దేవున్ కడ గొ
ఏందా
ఆ ఇగ ఏమైంది అయి రేపు వండుకుంటమిగ మీరు కూడా రండి మీకు కూడా పెడ్తి ఆ ట్రైన్ ఎక్కి రాలి మరి మీకు కూడ పెడ్తమ్
ఎక్కడనొ మీ ఎక్కడనో
మీరు వతరంటే ఎ అడ్రస్ వంపితం ఏమున్నది అదే దగ్ దగ్గరున్ దగ్గరని కాదు కాని ఇగ అడ్రస్ పెట్
అది కావాళ్ళట ఇప్పుడు ఇంట్లో అందరినీ ఒకటికి రెండు సార్లున్నది
ఒదా అహ
చెప్పు కావాలి హాస్టల్ అన్నా ఒక మా క్లాస్ టీచర్ కి సమాధానం చెప్పి పోవచ్చు గానీ ఈడ క్లాస్ టీచర్ కి చెప్ తొప్పుకోరు హెడమాస్టర్ కి చెప్పాలి
హెడ్ మాస్టర్ కంటే వ వయిస్ ప్రిన్సిపల్స్ వద్దా ఇంకా వైస్ ప్రిన్సిపల్స్, ప్రిన్సిపల్స్ వద్దా ఇంకా వాళ్ళు చైర్మన్, స్కూల్ చైర్మనే మీ అత్త మీ మామ.
ప్రిన్సిపాల్ ఇప్పుడు అ క్లాస్ టీచర్ ఏమో పాత ఆ నేను అదే అంటున్నా అందరికి చెప్పాలే. ఇయ్యాల అదనాల సప్పుడు చేయకుండా ఉండాలిగ ఇ బోడు కాసి సప్పుడుకు ఉండాల మదో సప్పుడు అంటాయి. అవునా మంచిగా చికెన్ తోటి మంచిగా మా స్నేహితురాలు ఏమంరాదంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి పండుగకు పోతావా అంటే? ఆ క్లాస్ టీచర్ పర్మిషన్ ఇచ్చింది కాని ఇంక హెడ్ మాస్టర్ దగ్గర నుండి ఏం అప్రూవల్ రాలేదంట. జోకు జోకు గా మేము అందరం హాస్టల్ లో ఉండేటోళ్ళం కదా ఇక ఎద ఏదో సిక్ అయినాము ఏదో ఆరోగ్యం బాలేదు అని లెటర్ రాసి పెట్టి క్లాస్ టీచర్ చెప్పిపోయినా ఏమనరు. ఇప్పుడు అత్తగారి ఇంటికి వచ్చేసరికి
ఇంకా హస్టల క్లాస్ టీచర్ కంటే ఎక్కువ వార్డెన్స్ కి చెప్పాలి. క్లాస్ టీచర్ కంటే ఎక్కువ వార్డెన్స్ చెప్పాల హాస్టల్ లో
ఆ ప్రైవేట్ హాస్పిటల్ అట్లా ఉంటదండి. మాది గవర్నమెంట్ మాది గవర్నమెంట్ ట్ మాకు వార్డెన్లు ఉండరు.
ఆ ఇక మేడమ్ కి చెప్పి పోతారా క్లాస్ టీచర్ కి
హ్మ్ క్లాస్ టీచర్ కి చెప్తే ఆమె సైన్ చేయాలి లెటర్ మీద రెండు లెటర్లు ఉంటాయి ఒకటేమో ఆ లెటర్ ఏమో ఒకటేమో క్లాస్ లీడర్కి ఈయాల ఇంకోటి ఏమో గేటు దగ్గర వాళ్ళకి ఇస్తే అయిపోతాది.
మా మాకు కూడా అప్పుడు. ఇంటికి వచ్చేటప్పుడు చిన్న కార్డు ఉంటాది ఆ కార్డు మీద అఔట్ గోయింగ్ అని రాయాలి ఇంటర్లో ఒకటేమో వాార్డాన్ కి ఇచ్చి రావాలి. మళ్ళా ఫీజు రిసిప్ట్ రా
లోపలకి రానీయరు.
ఆ ఇ రానియరు మళ్ళా ఫీజ్ రిసిప్ట్ ఇంటి దగ్గరనే ఇక మళ్ళా
ఇంకా రెండు రోజులు ఇంటి కాడా ఉండాలంటే ఆ కార్డు మర్చిపోయేస్తే చాలు.
ఆ ఇంకా రెండు రోజులు ఇంటికాడ ఉండాలంటే కాకపోతే రెండు తెరిసినాక రెండు మూడు రోజులకే పోయ్యేది నేను మా కాలేజీ బాగుంటుంది.
ఎంత బాగున్నా తెరిసినాక రెండు రోజులకి పోతాండే ఎవరుండరుగా
ఆ ఇక అంటే ఇంటర్ కదా అప్పుడు అందరూ ఆహా ఇంటర్ కదా అప్పుడు అందరూ వస్తారు. ఈ డిగ్రీలో అయితేనో ఎవ్వలు రారు. అప్పుడు ఎగ్జామ్స్ తొందర ఉంటాయి కదా అందరూ వస్తారు.
ఏంటిది మీ బాబు యెల్లిండా మీ బాబు నేను గాని రెండు చేతులు పట్టుకుని అడుడే ఆడుడు నేను. వే దాటే సరికి అటిని నీల్ మో కొమ్ము యార్డు హ్ హి హి
రామ్ అహ
అగు
గలీజ్ పనులు చేతండుగా
అంటే ఆయన కావాలని పొసుకోలేదండి నేను నాకే సరికి అది చెంబ అనేది ఆ ఏమంటారు ఒలికి పడ్డది అట్లా పడ్డాయి ఆయన కా కోసుకోలేదు ఇక అన్ని రెస్ సమయం అయింది నిద్రకు వచ్చిండు ఇయలా వడుకోలేదు అసలు
ఇక్కడన్నవ్
ఓ అయననా అసలు
అ ఊ మరి ఇంత లేట్గా వొండ్ తే ఎప్పుడు తింటాడు ఎప్పుడు వడుకుంటాడు
కన్ తినది
ఆ ఆ సరే అండి